ఇన్పిస్తుందారా
పీస్తుం
ఏం చేస్తున్నవ్
ఏం లేర ఇంకా ఇప్పుడెనై అయ్పోయినై ఎంచేస్తున్నవ్
ఏం లేదిగొ రియల్నే చెయ్యాలని తీష్ణ
ప్రిపరేషన్
అహా రేపు లాబ్ ఇంటర్
ఆహా రేపెనా
ఆ రేపే మాకన్ని చెప్పరు ఆ అన్ని చదువలి అయితే సైకిల్తో చెయలెద్ గద్ సైకిల్ టూ చెయలేదు అది ఒదిలి పెట్టమన్నడ్ కానీ సైకిల్ వన్ మొత్తం చదమన్ లేదంటే ఇది తెస్కపాయ్ చదువు సైకిల్ ఆ టెట్ వన్ టెట్ ట్వ మీక్ అట్ల రాపియర
మాక్ అదె పార్ట్ వన్ పార్ట్ టు ఈ సిమాస్ ఒక్కటే పార్ట్ వన్ పార్ట్ టూ మీకె నార్మల్గ ఎన్ని మొత్తం
ఏమో అవి ఒక సెవెన్ ఉన్నాయి ఇవి ఒక ఆ హ్మ్ మ్ ఎయిట్ఉన్నాయ్ ఆహా అవేమి సద్వం సైకిప్పు ఎం వద్దు అన్నాడు ఎయిట్ మాత్రమ్ చద్వాలి
య ఆ అదేగాదా
ప్రాక్టీస్ ఇస్తానవ ఇప్పుడు అవన్నీ
చేయాలె ఇగో ఇప్పుడే తీసిన బూకు సరే ఆదివారం ఇస్తున్న చేయాలి లిగా అ అన్నీ ఎస్తనే ఎక్ససిక్యూటర్ కూడా అట చిట్స్ పెడతారా మీదాంట్ల ఏమో తెల్ అంటే ఎప్పుడు తెచ్చుకునేటోలు తెచ్చుకుటారు అసలకే ఇర్రెగ్యులర్గా ఉన్నారు కదా బాయ్స్
హ హ
వాళ్ళు అందరూ తెరు ఈటెవాస్తారు రెండు మరి ఏంచేస్తారో ఎన్ ఎంత అనగాని తెచ్చి ఈరోజు ఒక్క హ్మ్ అంటే కొంచెం ల్యాబ్ వర్క్ జరిగింది తెలుసా ఆల్మసోట్ అందరూ వెళ్లిపోయారు
లాబ్స్కి
హ అయిపోయినియా ఇంటర్నేల్సు ఆహ్ హ రేపు ఒకటే ఎల్లుండి రెండు ఈరోజు రెండు అయిపోయినాయి ఒకటి ఉన్నది ఏమో అంటూరు కదా హాలిడే అని శ్రీరామనవమి హల్ అయిన ఇంటర్నెల్స్ అయిపోతే ఇగ పోను కాలేజ్కి ఎందుకు పోయి ఏం చేస్తాం అదే సెమ్కి ప్రిపేర్ అయిపోతు ఉంటే అయిపొ
అవును నాకు రేపే ఎల్లుండి అనుకుంటా కాలేజ్ తరుస్డే రోజు లాస్ట్ వర్కింగ్ డే అయితది ఇగ
మాకు అయిపోయింది తెల్సా మాకు అటెండెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేశిరు కండోనేషన్ కూడా ఏసిరు ఏమో బార్డర్లు ఉన్నాయా ఆహ్ నాక్ బడలే కండోనేషన్ అదృష్టం మంచిగా ఉంది లేకపో మూడేగ్జామలు కట్టాల్సొచింది ఆ సేవంటే ఫైవ్ ఎ
నాకు దరిద్రం ఒకపుడు ఎయిటీ ఫైవ్ ఎట్టింది తెలుసా సెవెంటీ ఎయిట్ ఉన్నాయి నావి రె రెగ్యులర్ గా వొతన అయినా సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఈ రోజే వచ్చింది అటెండెన్స్ రాంగ్ రాంగ్ వెట్టినంత మల
సో ఒక్క రోజు కూడా అబ్సెంట్ కాలేదు ఒకటే ఒక్క రోజు ఎం
హా
నా సేవంటి
అయిపోయి వెస్కొనిఎంచేదర్ సార్ కూడా అన్నారు గని ఎల్లిపోయాం కన్సిడర్ చేయలేదు
మగాఢట్టలేదు ఎయిటీ ఫోర్ ఉన్నా తిట్టించుకుంటారు తెల్సా
అవునా హ మరి అంత ఘోరంగా చేయదు
తిడ్తార్ మావోలు అమ్మ ఎయిటీ ఫోర్ ఉన్న హె ఓ డి దగ్గర లెటర్ రాసి సైన్ పెట్టిపించి అమ్మ ఆడ్ మెడికల్ సర్టిఫికేట్ అడిగితే మెడికల్ సర్టిఫికేట్ కూడా తేవాలి ఇగ
ఎందుకు మెడికల్ సర్టిఫికెటు ఉ కాద్ సేవేంటిఫైవ్ అయినప్పుడు గివన్ ఎందుకు
ఆట్టనొమస్ అయిందట అటెండెన్స్ కెమో అటొనమస్ అని కన్స్డర్ ఏతరు ఆ హాలిడేస్క్ మాత్రం జె ఏన్ టి య్ అంట సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఇల్ల ఆ
ఇప్పుడు మీ జూనియర్స్ కటనామస్ ఏనా
ఆ ఆటోనమస్ ఏ
చెప్పారు మా ఇంటి పక్కన ఓళ్ళు
యావలాలు
ఇ మనే
అభి ఆ
ఆ
ఏ అటనమస్ రూల్సే పాటించుతాల్ జె ఏన్ టి య్ అప్పుడు అన్నార్ గని లేద్ ఇప్పుడు మొత్తం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాళ్
ఇప్పుడు వీలకి అటనమస్ పేపర్ ఏనా జె ఏన్ టి య్ పేపర్ గాదా
అంటే మా మా సూప సబ్ జూనియర్స్ నుంచి అటనమస్ ఏ ఆ అదే అదే వాళ్లు మా జూనియర్స్ వాళ్ళు అ జేఎన్టి ఏ ఈ ఇయర్ అతే ఫస్ట్ మా కాలేజ్ ల ఎగ్జామ్స్ రాయడం అంటే మా ఓళ్ళు వేరే సెంటర్ పొకుండ సెల్ఫ్ సెంటర్ ఉ హ పనికి పోకుండా
ఏమో ఎం ఆటోనమస్ ఓ ఏమో అంత పిచ్చిలేసుంది
ఇదే నాగది ఉ ఆవును బ్బా ఎట్లా ఎట్లా గడవాల అని ఉంనది
మనదారి మనం ఎత్తుకోలి అప్పుడు
సెమ్మె భయం అయ్తాంది ఫస్ట్ నాకు అసలు ఒక్కటి కూడ ఒక్క టాపిక్ తెల్వద్ తేల్స మిక్స్ అప్పుడు అప్పుడు ఓపెన్ చెతె బుక్స్ మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయాల్సి ఒత్
అంతే మమ్ ముందు రోజ్ తప్ప నేన్ నేను అదే అంటున్న ఈ టూ డేస్ పోయి నల్స్ అయిపోతయ్ గద ఇగ నెక్స్ట్ డే నుంచి కాలేజ్ పోకుండ సప్పడేక్ ఏదో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే అయిపోతది అట్లీస్ట్ ఒక రెం రెండు మూడు చాప్టర్లు చదివి న్
టే వంపవ నాకు
ఆ పెడ్తం మొన్ననే పెడదాం అనుకున్న ఎదో గుర్తుకొచ్చింది మళ్ళ మర్చి
ఉహు పంపు పంపు ఆమె పంప్ పిందిగానే ఆ రిటర్న్ నోట్స్ సొ సార్ అట్ల అంటే ఎట్లనో ఏది మంచిగ ఉంటె అది సద్
పెడతా ఉన్నయ్ మాక్ పిడిఎఫ్ లో వెడ్తడు పీడిఎఫ్ లు నోట్స్ రాపిచ్చి చూపితనే మార్క్ ఏ
ఓ యమ్మో అందరా
ఆ ఎవ్వరైన సరే ఇయ్యడు అసైన్మెంట్ ఇయ్యడు అని వచ్చే అ అసైన్మెంట్ అన్నటుగ మరి కాద ఈసారి అన్ని నోట్స్లె ఒక ఇఏఎస్ ఏంబడే సిస్టమ్స్ తప్ప
ఉహు
ఐ ఎంబడె సిస్టమ్స్ ఏ అది గుడ సక్క ఇస్తుండు పిడిఎఫ్స్ ఇస్తుండు కనీ అది సక్ కగ లేదు ఏమున్నయ్ తెలుసా ఏంబడే సిస్టమ్స్ లా గివ్వే మన పిజిఏ సిపిఎల్ ఇ ఆ ఇంక గన్ని ఎంపీఎంస లాంటిది ఆ అల్ల గుడ రిపీట్ అయినయ్ ఎంతగావ్వే ఆ ఏమంటే అన్ని అన్ని మనకు తెలిసిన టాపిక్సే ఎమిడో సిస్టమ్ మొత్తం థియరీ
ఆహా
ఇగ ఎక్సట్రా టోపిక్స్ అంటే గ డైవైజ్ డైవర్స్ని గవ్వని గివ్వని ఏవేవో ఉంటాయ్
మా సీనమాస్ మేడం ఎట్లా చెప్తే గట్ల క్లా సమ్మ చిన్న పోరగాళ్ళకు చెప్పినట్టు చెప్తది ఓకేననా అర్థమైంద నాన్న ఏ బి అనుకుంట చెప్తారు చూడు అట్లా చెప్తది కానీ ముక్కు అర్థం కాదు తెల్ సా మరి
నాకు ఆసెల్కి ఆ సార్ ఏం వాగ్గుతాండో కూడ తెల్వద్
ఆమె మళ్ళా సీనియర్ ఆట ఎన్నో ఇయ క్స్పీరియన్స్ అట
అవునంట ఎవరు మా మా సర్ గాని చరిత్ర చెప్తాడు ఆయన కాలేజ్ డేస్ ల ర్యాగింగ్ ఇట్లుంటుండే అట్లుంటుండే మీకన్న ఏం లేదు మాకు ఇట్లుంటుం కాదు జేబిఐటి అట
మ్మ్ మ్ ఇప్
ఆ జేబి ఐటీ కాలేజ్ నేను ఆడబస్ ఎక్తే ఈడ దిగేది ఒక్క ఒక కాళ్ మీద నిల్ నిల్చొనేక్కేది ఫుట్ బోర్డింగ్ చేస్తుండే బస్సులా అది ఇద్ ఆ చాలా పెద్ద కాలేజ్ అట అప్పుడు మొత్తం మస్తు ర్యాగింగ్ చేస్తుడెనంట
అవునా
అలా రాగింగ్ చేస్తుడెనంట ఒక వన్ ఇయర్ వరకు కూడా మస్తు కష్టమైదంట
మ్ హు
ఫైవ్ థౌసండ్ జెబ్ ల పెట్ కొని పోతే ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదంట అంత సీనియర్ తీసుకురట ల్ల ఆ ర్యాగింగ్ చేయడం వల్ల సీనియర్స్ తోని పరిచయం పెరిగి దాని తర్వాత వాళ్ళే హెల్ప్ చేస్తుడె నంట గట్లా దాంట్ల బెనిఫిట్స్ ఉన్నాయ అట లాసెస్ ఉన్నాయట అదే చెప్తుండు మేం అయితే గట్లనే ఇన్ కుంట కూసున్నాము క్లాస్ చెప్పడు ఇ సోదే ఉంటది మాకు మొత్తం అయితే ఎవరో ఒకముండి సార్ పోతాం బస్ టైమ్ అయితంది అన్నది గంతే ఇగ కతం ఏంది బస్ట్ టైం అయితంద మ అప్పుడైతే ట్లుండేది గట్లుండేది ఓ ఇగ శాటభారతం అంతా స్టార్ట్ చేసిండు కత్ తం ఇగ అదే కుటుండు మాకేమో ఎప్పుడు పంపిత్తడా అని మేము జేబి ఐటి అనంగానే ఆ జేబిఐటి సిబిఐటి వీళ్లంతా ఒకటే దగ్గర ఉంటుండే అప్
అంటే జైబిఐటి సిబిఐటి తోని కంప్ పైర
ఆ
అహ ఒకే అట్ సైడ అట్ సైడ ఆ పెద్ద కాలే కాదు
ఆ అంత కాదంట ఇగ అట్లా అని అక్కడ చదువ్ ట ఆ ఆంధ్ర వాళ్ళు అట్లా అట్లనే ఉంటుండెనంట ఎక్కువ మనోళ్లుఉండపోతుండెనట ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంత కూడ బాగా సెటిల్డ్ అట
మ్
గం తె ఇగ పెద్ద కాలేజ్ అంటే ఉంటది కదా ఆ మాత్రం మ్ ఉ ఏమొ ఇగ ఏదైతే ఏంది ఏదో ఒక దగ్గర సదివేదిలెక్క
మ్
ఇగ మాక టెక్నోజీలని అందరు వాటికె ఉరుకుతురు ఏం
మ్ హు మాకు థర్టీకి ఫేర్వెల్
ఆహా తర్టీకి ఫేర్వలేంది ఫస్ట్కి మిడ్
ఆ ఫస్ట్ర్కి తర్టీకి ఆ తర్టీకి ఫేర్వెల్ మద్యల తర్టీ ఫస్ట్కు గప్ ఫస్ట్ కి మిడ్డు మ్ ఆ ఫస్ట్ నుంచే మీకు హ ఫస్టు నుంచే ఆ మాకు రోజు రెండు
హమ్మయ్య మీకన్నా కొంచం గ్యాప్ దొరుకుతది మాక్ గట్ల కాదు మళ్ళీ ఎక్స్టర్నల్స్ ఉంటాయ్ ఇగ
ఆ మాక్కుడా మ్ మాకు సాటర్డే వరకు అయిపోతానై అనుకుంటా ఆ అదే సాటర్డే వరకు అయిపోతే మండే ట్యూస్డే ఎక్సటర్నల్స్ పెడ్
హమ్మాయ్య ఏప్రిల్ థర్టీ థర్టీ ఫస్ట్ వరకు అయిపోతే కొంచెం మే మొత్తం
ఆ ఏప్రిల్ మొత్తం ఉంటయిగా
అంటే అబ్బ మేలుండోద్దిగా మేల హాలిడేస్
మ్